అంట ఎలా ఉన్నారు
బాగున్నాం మేము గుడ్ ఆఫటర్నూన్ అండి మీర ఎలా ఉన్న
రాష్ట్రాలు బాగున్నా ఉంటాయి
ఇంకేం చేశారంండి తిన్నారా భోజనమైనదా మీది
రాలేదండి మీది
మాది కాలేదండి మీరు కాల్ మాట్లాడలేక వెళ్ళి తినాలా ఇంకేమి ఏంటి దాం ఎలా నడుస్తుంది మరి
ఇలు అంతవ ఎ
అలా ఎండలు చాలా అంటే ఇప్పటి నుంచి వెళ్ళి ఎండాకాలం అన్నట్టు స్టార్ట్ అయిందండి చాలనా ఎండలు అంటే చాలనా ఉన్నాయి బయటికి పోయి రావాలంటే చానా ఉక్కపోస్తున్నది కూలర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇక అసల్ యాక్చువల్లీ కూలర్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ముందే స్టార్ట్ చెయ్యాలే కానీ కొంచెం లేట్ స్టార్ట్ అయ్యింది కూలర్ లేనిదే అసలు నిద్ర నిద్రపోయేటట్టు లేదు పరిస్థితి
ఆ బయటికి వెళ్ళాలంటే కూడా ఎండల్ చాలా కొడుతున్నాయి తల తిరుగుతుంది
ఉడకపోతా బాగున్నది ఎటు అర్ధం కానీ అది ఉన్నది
ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఇలా ఉంటది
తే ఎలా ఉంటది జస్ట్ ఇంకా ఇది ఫస్ట్ మంత్ బిగినింగ్ ఇంక్ ఇది ఇప్పుడు బిగినింగ్ లోనే ఇలా ఉం టే మెడిలే ఇంకా బాగా కష్టం ఉంటది మళ్ళ అవును కదండి మే మే సీజన్ లో
కష్టమే ఇక
మే మే సీజన్ లో ఇంకా బాగుంటది ఇంకా ఇంకా బాగుండది అంటున్నారు మేలో మేలో ఇంకా బానే ఉంటది అంటున్నారు మరి ఎండలు చూడలే మరి కానీ ఇప్ప కానీ కానీ ఇప్పటికైతే విపరీతమైన ఉక్కపోతా విపరీతమైన
ఎందుకు ఇలా అవుతుంద అంటారు మీరు
ఏమున్నదండి చెట్లు తక్కువైనాయి
ఆ
చెట్టు తక్కువ అవ్వడం ఒకటి అంతే మెయిన్ రీజన్ అదే చెట్లు తక్కువయినాయి ఇప్పుడు చెట్లు ఉంటే ఏంటిదంటే గాడ పని కొంచెం మస్తది
ఉ చెట్ల వల్ల మళ్ళ అది పొల్యూషన్ వల్ల మొత్తం ఓజోన్ పోరా అంతా
ఆ ఓజో ఓజోన్ మర గ్లోబ గ్లోబ గ్లో బల్ వార్మింగ్ కూడా బాగా డామేజ్ అయిపోయింది ఆ ఉడుకపోతా ఆ చెట్లు లేవు మియా వా వా వానాలు వానలు కూడా ప్రీవియస్ టైమ్ కొంత తక్కువనే పడ్డాయి వానాలు కూడా అంతగానం ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ అంటే బాగా పడుతుండే కానీ ఇప్పుడు ప్రీవియస్ టైమ్ తక్కువనే పడ్డాయి వానలు కూడా ఇంకా చానా ఏం బడ్లే వానలు ఆ ఆ చలి బాగుండేది చలి బాగుండేది వానాల కంటే వానల కంటే కూడా చలిపు తీవ్రత బాగుండదు చలి అంటే కూడా ఈ ఎండలు చలి కంటే ఇంక ఎక్కువనే ఉండేది టున్నదండి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ లోన ఇది ఎంత మంత్ ఇది ఎప్రిల్ ఇది మార్చ మార్చ మార్చ చూడండి మార్చి బిగినింగ్ లోనే యాక్చువల్లీ ఉగాది కంప్లీట్ అయినాక ఎండల వచ్చేసి కొంచెం ఇట్లా ముదురుతాయి కానీ ఇప్పుడు ఉగాది ఇంకా రానే రాలే ఇంకా ఉగాది ఇంకా టైం ఉన్నది అయినా కూడా ఇప్పుడే ఇంకా ఇట్లా ఉన్నది మీరు ఉగాది సెలబ్రేట్ చేస్తారండి ఆ హలో హలో మీరు ఉగాది మీరు ఉగాది సెలబ్రేట్ చేస్తారండి మీరు
లేసం
అదే మీతో మీ తరపు నుంచి వెళకోండి ఆ చేస్తారా చేస్తారా అండి సెలబ్రిటీస రా వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది అండి వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది
ఏ నెట్వర్క్ ఇష్యూ ఉందేమో
ఆహా అదే యాక్చువల్లీ అదే ఉగాది సెలబ్రేట్ చేస్తారని చెప్పండి మొత్తానికి అయితే ఏం చేస్తార అండి ఉదయము
ఉగాది రోజు ఏం చేస్తాం మన నా మామిడాకు కడతాము తోరణాలుగు గాడపలకి తర్వాత పూజ చేస్తారు వంటం చేస్తారు వంట వంటకాలు పూర్ణమ అప్పం చేస్తారు అప్పాలుకు ఉరు తియేటి అప్పాలు
పూర్ణాలు మెయిన్ కదాండి బోరమా బోరమా పాలు పాప్పులతో చేసాయి మళ్ళీ ఇది కూడా మెయినే కదండి ఉగా ఉగాది పచ్చడి కూడా చేస్తారా అండి
అ ఐదు రకాల ఐదు రక కల రుచులతనే చేస్తారు
ఐదు రకాల షడ్రఋతులతోనే చేస్తారు కదండి తీపి పులుపు కారం వగరు చేదు ఆ
ఆ
ఐదురకాలచ్చ మేమ్ ఇస్తమండి సంఘ ఉద ఉగాది రోజు ఉదయంమే లేస్తా ఫైవ్ ఓ క్లాక్ లేసి మళ్ళీ నేను ఆ మన మా మామిడి ఆకులు తెచ్చేందుకు వెళ్తానండి మామిడాగాకి తీసుకొని వస్తాను తీసుకొని వచ్చిన తర్వాత మా నాన్నకి ఇస్తాను మా నాన్న ఏం చేస్తాడు ఆకుల పైన కొన్ని నీళ్లు చల్లి ఆ మళ్ళీ ఏం చేస్తాడు తోరనాలు కడతాడు తోరనాలు కట్టటి తోరనాలు కట్టతా నేను కూడా సహాయం చేస్తా తోరణలకుప్పుడయితే మన మ మన మా నాన్న వచ్చేసి తోరణాలు కాడతాడు
అవును
ఎటుంట కతలేదు
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందని
మాట్లాడడి మాట్లాడడి
ఆ ఇనిపిస్తుందిండి అదే మీ మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది అయితే
ఆ మాట్లాడాలడి వినిపిస్తుంది నాకు
వినిపిస్తుందా వినిపిస్తుందా అయితే ఉగాది రోజు ఉదయం ఐదు గంట లేసి వెళ్ళి ఆకులు తెచ్చి ఆకుల మీద కొన్ని గంగా నీళ్ళు చల్లి ఏం చేస్తారు మళ్ళీ తోరనాలు కడదామండి తోరనాాలు కట్టిన తర్వాత మార్కెట్ కి వెళ్తాను మార్కెట్ క వెళ్ళి మనం మాంగోస్ మామిడికాయలు ఉంటాయి క మామిడికాయ తెచ్చి ఆ వేప వేప పువ్వు తీసుకొని వస్తాము దాంతా ప్రివే ప్రిపేర్ చేస్తాం మొత్తము ఐదు రుచులతోని అంతా ప్రిపేర్ చేసాక మళ్ళీ అమ్మాయి ఏం చేస్తది దేవున్దగ్గర పెడతది దేవుని దర పెట్టిందంగర వినాయక దగ్గర పెట్టింద్ర తండ అన్ని దేవుళ దగర పెట్టి మ మోకిన తర్వాత ఫ్యామిలీ అందరం కూర్చొని కొబ్బరిగా కొట్టిన తర్వాత అప్పుడు అది ఏదైతే ఉంటందో షెడ్యూల్ తో చేసినా మనది అది అది దాన్న ఏమంటారుండి మ అందరం అందరం ఆ ఉగాది పచ్చడి అందరం కూర్చొని తాగుతామండి అది ఇప్పుడు మో సంవత్సరం ఏమో వస్తుంది కదా అంటే ఇంకా చెప్పారా సంవత్సరం ఈ సంవత్సరం ఏంటిద అనేది
ఆ అది ఉంది అండి అది అది చూడాలి ఏంత అది
స్త్రీ ప్రధ ప్ర ప్రాధానమో ఏమో ఉన్నదండి మూ సంవత్సరం అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారు ఇంగ రాలేదు ఇస్ ఇ ఇచ్చారు ఆల్రెడీ ఇక రెండు రోజులు రెండు ఇక రెండు రోజులే ఉన్నాయి కదండి ఇగ
పరభావ పరభావ నామ సంవత్సరం
ఆ పరభావ
ఎలా ఎలా ఉన్నాట మీది? ఈసారి ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందట.
ఏమో ఇంకా రాలేదు కదండి అయ అయ్య అయ్య గారు చెప్తే తెలుస్తది. అయ్య గారు ఇంకా రాలేదు కదా అయ్య గారు చెప్తారు కదా అంటే దానిలో తెలుసుకున్ దానిలో తెలుస్తారు కదా అం అండి వియ్యయము ఆదాయము ఆ లాభము లాభం. వ్యయయం అవమానం లాభం ఆదాయం అవమానం అప్పుడు మూడు ఉంటాయి కదా అండి ఆ మూడుటితోనే తెలుస్తది ఏ రాశ్ ల వారికి ఎట్లున్నది ఏంటి అనేది ఏ రాశుల వారి అనేది దాంతో తెలుస్తది చూడాలి మ ఈ సారి ఎలా ఉంటదొ గత సారి కంటే కూడా ఈసారి ప్రభావం ఎలా ఉంటదొ మరి వచ్చిన పంచాంగాన్ని బట్టి అయ్య గారు బట్టి దాన్ని బట్టి చెప్ చెప్తారు మరి అది ఎలా ఉంటదో ఏంటిదో అనేది ఆ చూస్తామండి ఈ వ్యయం చూసుకుంటా నేను ఏం చూడను వ్యయం ఎంత ఆదాయం ఎంత అవమానం ఎంత ఈ మూడే ఏం చూడాను అంతగానం నేను ఇంకా టీవీలో అయితే ఆ రోజు ఎలాగో ప్రోగ్రామ్స్ ఇస్తరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప పండితులు గారు అచ్చి అన్ని న్యూస్ లో ఇస్తారు కదాండి.
అవును.
పండితులు గారు వచ్చి న్యూస్ లో ఇస్తారు. అందరి గురించి చెప్తారు ఏ రాశి వారికి ఎలా ఉన్నది ప్రభావం అనేది కూడా చెప్తరు. మాది మీనా వస్తదండి.
మీనరాశి ఎలా ఉందో మరి మీనరాశి బాగుందట్నా?
ఏమో అండి చూడ ఏమో అండి చూడాలె నా మీనాస్ స్తది మీనరా నమ్ముతానండి నమ్ముతానండి నేను కాస్త నమ్ముతాను మొత్తానికి నమ్మను. కానీ కాస్త నమ్ముతా ఏదో ఒక ఇ ఒక ఇరువై ఐదు శాతం నమ్ముతానండి నేను అంత అంత మొత్తము ఆ గుడ్డిగా నమ్మను నమ్ముడు నమ్ము తా కానీ మొత్తానికి గుడ్డిగానే నమ్మను అండి అంతగానం పెట్టను ఇంట్రెస్టు ఎందుకంటే ఏది ఏం చేసినా దానికి ఏది ఉన్నా కూడా అది మన యాక్షన్ ఉన్నదంటేనే ఇవన్నీ నమ్మకం ఉంటది ఇప్పుడు మనం యాక్షన్ లేన్ది ఇవన్నీ నమ్మలేం కదా అండి.
అంతే మన పని కష్టం మన కష్టం ఉంటేనే దానికి ఇవన్నీ సాధిస్తే అంతే కష్టం లేన్ది వాటి మీద డిపెండ్ అయి ఉంటాయ్
కాదు కదా అండి
కష్టపడాలి మనం ఫస్
కష్టపడాలి కష్ట మన కష్టం మనది ఉండాలా భారం దేవుం దెయ్యాల.
అట్లా అట్లా చేస్తేనే అయితది.
ఏదైతే మనం కష్ట పెట్టందే మనం మనం దేవుడి మీ భారం వేసి చేస్తారా అంది ఇప్పుడు చానా మంది పండితులు అయ్య గార్లు అంటారు కొందరు మంట్రు ఆ ఆకులకు తమలపాకులకు అది రాసి మీరు జేబులో పెట్టుకోవాలా? దానిలో అది రాసి ఇది బెట్ ట్కోవాలా ఇది రాసి అది పెట్కోవాలా గుమ్మానికి అది కట్టాలా ఇది కట్టాలా అంటే ఇప్పుడు మనం ఏం చేంది తమలపాకులో రాసి జేబులో పెట్టుకుంటేే డబ్బులు వస్తాయా అండి?
ఆ
ఆ
ఆగు
ఏదన్నా మనం చెయాలా ఏదన్నా మనం చేస్తే దానిలో దేవుడు సయం ఉంటాడు మనం ఏం చెయ్యాలి గట్టిగానే మనం దేవుడా భగవంతుడా నన్ను చూడు అంటే సాయం ఉండడా అండి దేవుడు ఉండడు కదా
ఉన్నాడు ఉన్నాడు
మనం మనం చేసే పనిలో దేవుడు సాయం ఉంటడు ఫస్ట్ మనం పని చేస్తేనే కదా దేవుడు అనే సాయం ఉండేడిది ఆ మీర్ నమ్ముతారాండి ఇవన్ని
నేను అంటే కొంత ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముత కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ నమ్మను అన్నినమ్మం దేవుడు భక్తి ఉం టది భక్తి ఎందుకు అంటే మనం శుభ్రంగా ఉండాలి ఉండే ఒక భక్తి ఒక దేవుడి పేరుతో ఆ
ఉండాలి భక్తి ఉండాలె రెండు ఉండాలె
టే శుభ్రంగా ఉండడానికి మనం డైలీ ఒక డే రొటేషన్ అంటే ఒక పంచువాలిటీ లేక పొద్దున చేసి స్నానం చేసి ఒక దేవుని మొక్కుకొని ఇట్లా వెళ్తే అదొక రొటీన్ రొటీన్ అది మనకి మనసుకి శాంతి లే కా ఉంటది
పాజిటునేస్
ఆ పాజిటివ్నెస్ రావాల అంతే తప్ప దేవుడే మనకి ఏదో చేస్తారో అది అని మేమ్ అంత అట్లా అన్నట్టు అది లేకపోతే మనం చెయ్యం మన ఎప్పుడు లేస్తాం
ఏదోక టైం లేస్తాము ఏదోక టైము చేస్తాము అవన్నీ కొంచెం ఏంటిది అంటే అవ్ అవన్నీ మనం ముంద అడుగెక్కి ముంద మా జీవనం సాగాలంటే ఇప్పుడు ఉదయం లేచి బొ ట్టు పెట్టుకోవడం బయటకి ఎళ్ళడం అది మనం మంచిది కదండి
మంచి అదే ఒక మార్నింగ్ ఉదయం లేవగానే పెట్ స్నానం చేసి శుభ్రంగా వెళ్ళడము ఒక నేం తినకుండా ఖాళీ కడపుతో వెళ్లి దణ్ణం పెట్టుకుని రావడం పాజిటివ్ నెస్ వస్తుంది గుడికి ఏళ్ తే అక్కడ వైబ్స్ పాజి
పాజిటివ్నెస్ కొ ఇన్నర్ ఫీలింగ్ మంచి గు మంచిగా అనిపిస్తది మొత్తం ఏంటిది అంటే మన మై మైండ్ అనేది రిలేక్స్ అ
రిఫ్రెష్ అవుతద
ఆ అట్లా ఇంకెంటి అండి మీతో మాట్లాడి చాలా సంతోషంగా అనిపించిందండి సరే ధన్యవాదాలు అండి
అంతే నీవళ